హలో హాయ్ హాయ్
ఏం చేస్త్ బాగున్నాను బా నువ్ ఎలా ఉన్నావు
ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాన అబ్బా బాగా డే డాండ్రఫ్ పెరిగింది ఎక్కువ
ఆ
అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను బాగా
వామ్మో హెయిర్ కూడా హాస్పిటల్ కెళ్ళావ అబ్బా నువ్వు
బాగా డాండ్రఫ్ ఎక్కువయిందిబ్బా
ఓకే ఆహా
ఈ ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్ల ఇప్పుడు వాటర్ కూడా మాది బోర్ వాటర్ అన్మాట క్క ఆ బోర్ వాటర్ వల్ల డాండ్రఫ్ బాగా వస్తుంది
ఆహా
ఇప్పుడు షాంపూస్ కూడా అన్ని కెమికల్స్ తేగదా అంతా
అవును అవును ఆ నాచురల్ ఏం లేదా అబ్బా
చాలా షాంపూస్ యూజ్ చేసాను నేను ఇప్పుడు మందారం ఆకు కూడా పెట్టాను మందారం పెట్టినా ఏం రిజల్ట్ లేదు
ఆ అలవేరా అలా పెట్ట పేవా
అలోవేరా పెట్టాను మందారకు పెట్టాను కానీ హెయిర్ కేమ్ రిజల్ట్ లేదు ఐతే ఇక్కడ డాక్టర్ వెళ్ళొచ్చాను ను డాక్టర్ ఒక షాంపూ ఇచ్చారు అన్మాట సపరేట్ షాంపూ ఇచ్చారు హెయిర్బెల్ షాంపూ అంట ఆ హెర్బెల్ షాంపూ వాడదామని తీసుకొచ్చాను ఇంతకు ముందే వెళ్ళాను వన్ అవర్ అవుతుంది వచ్చి హాస్పిటల్ నుంచి
ఓకే ఇంకేమన్నారు
హెయిర్ వన్ వీక్ ఒకసారి కంపల్సరీ టూ టైమ్స్ హెడ్ బాష్ చేయాలంటబ్బా
అవునాబ్బా వీక్ టూ కదాబ్బా త్రీ టైమ్ చేసినా పర్వాలేదు
మినిమం టూ టైమ్స్ హెడ్బాత్ చేయాలి అన్నారు
ఓకే ఓకే
హెడ్ బాత్ చేయడం వల్ల మన హెరు బాగుంటది
అవును అవును అది మాత్రం నిజాం మన ఆయిలు పెట్టేసి ఏదో పది రోజు ఒకసారి పదిహేను రోజు ఒకసారిసహ చేయాల తప్పు ఎందుకంటే పొల్యూషన్ డెస్ టమటా అది ఇది పడిద్ది కదా బాత్రల్లో
అవునవును మా ఫ్రెండ్ ఒక కామ చెప్పింది అబ్బాయి హే బాగుండాలంటే ఇప్పుడు ఆయిల్లో కొంచ కొంచం ఆలోవేరా కొంచెం అ దరం ఆ మళ్ళీ ఆయిల్ ఇప్పుడు మెమ్ థులు ఈ కలబంద ఉంటది కదా అన్ని కలిపి ఆయి లో వేట్ ఆ తెలుసు తెలుసు అవి ఇంకా రోజ్ మరీ ఉంటది కదా రోజ్ మరీ లీవ్స్
అవును
ఇవన్నీ ఆయిల్ లో బాగా మరిగచ్చమన్నది ఆనియన్ కూడా వేస్తే మంచిద అంట
ఆహా
వేసి బాగా మరిగించి ఆ మెంతులు ఎక్కువ క్వాంటిటీ వేసుకోమంది ఆవిడ కరవేపాకు కూడా ఏమంది
ఓకేఓకే నిస్ వాడబ్బ మరి
ఏసీ ఆయి లో బాగా మరిగించమంది చల దకా ఒక గాజు సస్ గాజురి సీసలా ఉంటది కదా ఆ గాజ సీసలో పోసు కొని స్టోరేజ్ చేసుకొని వాడుకో అని అన్నింది ఎప్పుడైతే మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు లైట్ గోర్ వచ్చ వెచ్చగా చేసి ఆయిల్ అనేది హెడ్ మీ బాగా మసాజ్ చేయించమంది
ఓకే
ఆ మసాజ్ ఇచ్చిన తర్వాతకి తల స్నానం చేయి తర మసాజ్ చేసిన తర్వాతకి చేయి ఇచ్చేమందు దాని లాగా
ఓకే ఓకే అలాగే చేయాల అబ్బాయి ఎక్కువ మేము కూడా అలాగే చేస్తాను దాన్ని మందర పూలు ఉంటాయి కదా పూలు ఆకులు కొంచెం వేపాకు మెంతులు బియ్యం ఇవేసి నేను వీక్లీ వీక్లీ వండుతాను అబ్బా వాటర్ వేసి కొంచెం ఉడక పెడతాను నేను అవన్నీ వేసి
అట్లా చేస్తే బాగుంటదా అండి
ఆ బాగుంటది
వేపాక వేస్తే పేళ్ళు కూడా అంటే వేపాక వేస్తే పెళ్ళు కూడా పోతాయ్ కదా
పెళ్ళు పోతాయ్ డాండ్రఫ్ కూడా రిలీఫ్ అయిది మా స్కిన్ కూడా బాగుంటది తెలుసా
అయితే పెళ్ళు పె ళ్ళుంటే కంపల్సరీ వేపాకు పెట్టాలన్నమాట
అవును ఇవన్నీ తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే బా వారానికి ఒకసారి వండుతాను వండేసి అలా చల్లారణిస్తాను దాంట్లో ఇంకొంచెం వాటర్ వేసి మంచిగా పిసుకుతా అంచి అఫిస్ అంత గ్రేవి జూసి జూసిచ్చ వచ్చిది కదా అదంతా ఒడగాడతాను నేను ఒడగట్టాక ఇంకా అది దాంట్లో ఒక షాంపూ మనం వాడే షాంపూ మిక్స్ చేసి పెట్టుకుంటాను వారానికి ఒకసారి అలా
హే కుం ఇప్పుడు షాంపూ ఇప్పుడంటే షాంపూస్ వచ్చినాయి గానీ ఒకప్పుడు కుంకుకాయలు లే చేసేదబ్బా చాలా బాగుండది హెయిరు కుంకుడుకాయల పొడిలాగా చేసే
అవునవును ఇప్పుడు అంతా
ఇప్పుడు అంత టైం ఎవరికు ఉన్నట్ లేదు అంత ఓపిక కూడా ఎవరు
హ్మ్ అవును ఇప్పుడు అంతా నేచరల్ అబ హెన్నా లు హలో
ఇప్పుడు మన చిన్నప్పుడు అయితే అన్ని కుం కుంకుడుకాయలు అది అంతా వేరేగా ఉండేది మన అమ్మమ్మలు అమ్మమ్ మమ్మీ వాళ్ళ హెయిర్ లు చూపిస్తారా ఎంత
బాగుండేది అవును
వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుండేది వాళ్ళ ఫుడ్ కూడా అప్పట్లో వాళ్ళు ఫుడ్ కూడా ఫుడ్ వాళ్ళ కూడా హెయిర్ ఉండేది బాగా గ్రోత్ జొన్న రైస్ అని అప్పట్లో ఈ మిల్లులని ఏమి లేవు కదా మా నాన్నమ్మ వాళ్ళ టైంలో అయితే ఒొడ్లు దంచేవాలంట రోడ్
ఓకే
రోడ్ లో దంచడం వల్ల రోడ్ లో దంచ రోడ్ దంచి వాడేవాళ్ళు అప్పట్లో వాళ్ళకి అప్పుడే వాడ బాగా స్ట్రాంగ్ ఉంటది హెల్త్
వాళ్లే
మన జీన్స్ వల్ల హెయిరు లాస్ అవ్వడం అట్లా జరిగిద్ది మనం ఊరికే ఇచ్ అంటే హెయిర్ ని మనం నీటుగా ఉంచుకోవాలి ఆయిలు టైమ్ కు టైమ్ పెట్టాలి హెడ్ బాత్ కూడా టైమ్ కి చేయాలి అట్లా చేయడం వల్ల కూడా హెయిర్ ఎ కి ఉంటదని చెప్పారు డాక్టర్ గారు
అవునవును
ఇప్పుడు మీరు అన్నట్టు షాంపూ తోటే కాకుండా ఆయిల్ లో కూడా ఇప్పుడు రోజ్ మెర్రీ వాటర్ ను వస్తున్నాయి చూసారా
ఆ చూసామండి నేను వాడలేదబ్బా ఎప్పుడు అది వాడుతు
స్ప్రే లాగా వాడితే
బాగుంటదా హలో ఆ ఆ ఓకే ఓకే బాగుం కదా
ఆ బాగుంది పర్పుల్లో తీసుకున్నాను ఆన్లైన్ లో
ఒ ఓకే
ఆన్లైన్ లో తీసుకున్నాను బాగవుందండి చాలా బావుంది
ఆ ఎ మస్ సూపర్ మార్కెట్లలో డి మార్ట్ లలో కూడా దొరుకుతుందది
ఈ ఆ ఎ ల్లు మొత్తం దొరుకుతూనే ఉందండి అది
అవును అదే అదే
ర్ లాగే కాదు ఆయిల్ లా కూడా బా బా వస్తుంది మనకి ఆన్లైన్ లో చాన బావుంటుందండి
ఉహు నేను వాడలేదు నాకు హెయిర్ బాగా లాస్ అవుతుంది ఇగా అట్లే ఆగు
మనం ఇప్పుడు రోస్ మెర్రి వాటర్ ఉన్నాయి కదండి అది హెయిర్ స్ప్రే లాగా వస్తుంది మన డైలీ స్ప్రే చేస్కొని హేర్ కుదుల్లో ఈడ మసాజ్ చేసుకోవాలి మంచిగా ఆ మళ్ళ తర్వాత హెడ్ బాత్ కూడా చేయనవస్ సం లేదు
అవసరం లేదు ఇంగ వదిలేయచ్చు
అవసరం లేదు ఇట్ల డైలీ మన హెయిర్ ఎలా ఇచ్చి రొటీన్ గా మన హెయిర్ ఎలా ఉజ్ ఉంచుకున్నో అట్లా ఉంచుకోవచ్చు
ఓకే
ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారుగా ఇందాక ఆయిల్స్ పెట్టుకోవడం అట్లా అన్నారు కదా పెట్టాక వెంటనే హెడ్ బాత్ జెయాలి హల్ఫ్నావ్ తర్వాత ఈ రోజు మేడికైతే అవసరం లే హెడ్ బా అవశ్రం లేదు
ఓకే అంటే మన నాకు ఓ డౌట్ అండి హెబ్బా ఈరోజు నేను హెబ్బా చేసా కదా ఇగ హెయిర్ మొత్తం ఆరిపోయింది కదా పొడి పొడికుందిగా అప్పుడు చేయచ్చండి స్ప్రే
ఎప్పుడైనా చేసుకోవచ్చ అండి ఆయిల్ లాగున్నా స్ప్రే చేసుకోవచ్చు మనం మనం హెడ్ బాత్ చేసాక్ కూడా చేసుకోవచ్చు దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి బ
ఓకే
ఇప్పుడు స్కిన్ స్పెషలిస్ట్లే చూసి చెప్పారనమాట ఈ రోజు మేరీ చాలా మంచిదని
ఆహా ఓకే
ఈ రోజ్మేరీ చాలా రివ్యూస్ కూడా బాగా వస్తు వన్నాయండి ఆన్లైన్ లో
అవును
చువి చూస్తున్నా నేను ఆన్లైన్ లో రీ గా చూసి నేను ఒ ఆర్డర్ పెట్టుకున్నాను
ఆహా ఎలా ఉంది ఇప్పుడు
కొంచెం బెటర్ అండి ఇప్పుడే వన్ బాటల్ యూజ్ చేశాను
ఓకే ఓకే ఎలా ఎ ఎలా ఎన్ ఎన్ని రోజులు వాడాలి
ఆ అంటేండీ మాకు ఒక బాటిల్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ వచ్చింది
ఓకే
అంటే జస్ట్ లైట్ గా హెయిర్ ని మనం స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలిన్నమాట ఫింగర్
ఆ ఓకే ఓకే
దాని వల్ల కొంచెం మనకి బేబీ హెయిర్ కూడా వచ్చే వస్తుంది అనమాట కొంచెం కొంచెం
ఓకే ఓకే
అంటే మనం ఏదైనా టె ఒక్ కొంచెం లాంగ్ టైమ్ యూజ్ చేయాలన్ అండి ఏమ్మటే రిజల్ట్ రాదు
రాదు అవునవును అది కూడా కరెక్టే
ఇప్పుడు ఫస్ట్ ఒక బాటిల్ యూజ్ చేసాను ప్రజెంట్ ఉన్న హెయిర్ అయితే అంటే నా హెయిర్ ఊడట్లేదు బేబీ హెయిర్ వస్తుంద అన్మాట
ఒకే
ఇప్పుడు జీన్స్ వల్ల కూడా అట్లా ఉంటది కదండి
అవున అవును ఉంటది ఉంటదండి
అయితే అంటే మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది మీరు అన్నట్టు వేపాకు ఉంటది కదా వేపాకు డైలీ అంటే వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా పెడితే మా చుండ్రు పేల అన్ని రాకుండ ఉంటాయటండి
ఆ అదే అదే మేము కూడా వాడాలండి నేను కూడా వాడుతూనే ఉంటాను మన ప్రోటీన్స్ ఫుడ్ ఫుడ్ వైస్ కూడా మంచి తీసుకోవాలంటా అండి మనం కూడా తినాలి బాదం అవి నాన పెట్టి తినాలంట
అవునండి బాదం డైలీ ఇప్పుడు కలర్స్ కూడా మార్కెట్ లో చాలా కలశ వస్తున్నాయి ఇప్పుడు హేర్ కలర్స్ అని హేన్న అని చాలా వస్తున్నాయ్
ఆ
ఏది వన్నాగాని ఒక వన్ వీక్ లో మళ్ళీ వెంటనే మనం నా హేర్ వచ్చేస్తుంది
అదే
మ మీరు అన్నట్టు ప్రోటీన్ ఫుడ్ తీసుకొని మనం డైట్ అంటే టైం కి తినాల్ దట్ కూడా
అవును
ఇప్పుడు హెడ్ బాత్ చేసినాక కూడా మన వెంటనే తడి ఆర హెయిర్ దువ్వెన పెడితే కూడా హెయిర్ లాస్ అవుతండి మొ మొత్తం పొడిగా డ్రై అయ్యాక కోమ్ చేయాలనమాట
అవునను సరే అండి మరి సరే అండి మరి ఆ అదే మరి ఇది కూడా వాడండి నేను చెప్పా కదా
ఆ ఓకే అండి వాడతాను
ఆ ఈసారి కాల్ చేసినా ఒక అసలు ఎలా ఉంది ఏంటి రిజల్ట్ చెప్పండి కొంచెం
ఆ ఓకే అండి కంపల్సరీ చెప్తాను
ఆ మర్చిపోకండి ఆ సరే అండి
ఒకే అండి